హలో మీ గాల్లో పోతండవా ఏమీ
లేదు ఫ్యాన్ సౌండ్ అయ్యి
సర్లే నాకేమన్న బోర్ కొడతాంది నువ్వు ఏదన్నా పెట్టు
ఏం పెట్టాలా
ఏదో ఒకటి
ఏదో ఒకటంటే
రాయనన్న రాయాలి కదా ఇంకా సబ్మిట్ చేయాలి కదా
మొత్తం ఏడు అసైన్మెంట్లు
అదే కదా ఎన్ని ఇచ్చినారు
అన్నిీ ఇచ్చేసి నారు
అన్నిీ ఇచ్చేసినార
మ్ నువ్వు క్లాసులల్ల కూడా రాయాల్సిందే తప్పదు
రాస్తా అన్న ముందు క్లాసు లో రాసినందుకే కొంచెమన్నా తగ్గింది స్వామి రూము లో రాయాలంటే అసల్ ఇంట్రెస్ట్ ఏ రాదు నాకు ఎందుకో
ఈ రోజు ఎటోటి రెండన్న
మన దదే రూమ్ కదా మన రూమే కదా త్రీ నాట్ టెన్
మర్ల
అదే గదా
ఆ
మళ్ళీ యాడ మార్చేసినారేమోనని కంఫర్ట్ గా ఉం ది ఇంక మనకి సెట్ అయిపోయింది అనే కాలక్ మళ్ళీ మార్చిదోబ్బుతారు ఇల్లు
ఆ ఏం లేదులే అదేలే
పోతున్నారంటన్న ని రూమ్లో వాళ్ళు ని రూమ్ లో ఈ పిల్ల మృదుల బో ఎగుర్తున్నార్ ే పోత పోత పోత అని నాకు కూడా డౌటే వాళ్ళ ఇంట్ల ఒప్పుకోవాలి కదా ఫస్ట్
అదే యం మొతాందని నాకు డౌటే
నాక్కుడా ఆ పిల్ల రామ్మి రామీ అని మధ్యాహ్నం అంతా సతాయించింది
అవునుమీ మళ్ళ పోతా అన్ చూస్త అందరు వస్తే వస్ తనన్న అంటే మళ్ళా వెళ్తా
అది ఎప్పుడో చెప్పినామే సా మీ అది కూడా వారం రోజులు గ్యాప్ ఉందంటే అప్పుడు చెప్పిన మధ్యాహ్నం నేను చెప్పలే రేప్ చెప్తానులేమే అన్నా అంతే
ఏమో నిర్మలాతో మీరు రాదు మే ఇమ్మనన్నా అప్పటికే వాళ్ళతో టామ్ టామ్ చేస్తాంది
ఏమని
మౌనికా రాదంట మడి అంటే ఇప్పుడే నేను వాయమ్మి తో మాట్లాడిన వస్ స్త అ చెప్పి అందరు వస్తే వస్తా అనింది మౌనిక
నందిని ఫోన్ చేసింది
ఆ
లేదు నాకు ఇంకా అడిపోయోచ్చి ఒళ్ళంతా నొప్పులుమే సామీ నొప్పులు ఇప్పుడు వరకు కూడా తగ్ గ్గల అదోకటైతే ఇప్పుడు ఇంట్లో చెప్తే మొన్నే కదా పోయోచ్చినవ్ ఏం వద్దులే అంటారు
కదూ పోయేదో మన క్లాసోళ్ళతో పోయేదానికి నో ప్రాబ్లం
హుమ్
బట్ బయటోళ్ళని అలో చేస్తా బయటోళ్ళు కూడా ఒస్తండ్రు అన్ బయటోళ్ళంటే ఇం పక్కా లవర్స్తో వస్తారు లవర్లతో వస్తారు వాళ్ళు ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ చేసినా అందరి మీద వస్తుంది
కదా మా డాడీ ఇంక చంపేస్తాడు అట్లే ముందుసారి ఇంటర్ తో పోయినప్ ప్పుడే నాకు సాబెత్తినాడు మొన్నే కదా పోయేచ్చినాం మళ్ళీ ఎందుకులే అంటారు మేం మాట్లాడుతా మేం మాట్లాడుతా అంటారు వాళ్ళకేం బా యా మ ఇంట్లో గురించి నాకు తెలుస్తుంది అటనేన్స్ కూడా లేదు సామి ఆ ఎందుకొచ్చింది రిస్క్ గమ్మున కాలేజ్కి వస్తా
నందిని మీ మామని అడిగింటే అమ్మా అనింది మా మామ చెప్తే ఒప్పుకుంటాడని ని అడిగింటే మీ మామని అడగలేదా అనిందా ఏ అడగలా మా మామని
ఉ నీకు పోవాలనీ ఉంటే అడుగుంటావు నేను ఏమనుకున్న అమ్మాయిలు ఒకటే అయింటే నేను కూడా డా ఓకే అసలు ముందు వెనక ఆలోచించేదాన్ని కాదు ఊ అబ్బాయిలు అబ్బాయిలు కూడా ఓకే గాని వేరే వాళ్ళు కూడా వస్తాన్నారు అంటే
అది ప్రాబ్లం అవుతుంది
ఒకటి చేసేదాన్ని ఇంగా అందరి నెత్తిన వచ్చేదానికి ఏదన్నా అయినా అక్కడికి పోయిన తర్వాత అంతమంది ఇంది ఎసుకని పోయేప్పుడు ఒకరూ ఆ పక్కా పోవాలా అంటారు ఒకరూ ఈ పక్క పోవాలా అంటారు ఒకరు వాళ్ళు చెప్ప తిందే వినాలంటారు అలిగిపోతారు ఎన్ని గొడవలు జరుగుతాయి తె
ఖచ్చితంగా జరుగుతాయి ఒక్క మాట మీద ఎవ్వరు ఉండడు
ఆ ఇక్కడ ఏమో అనుకోని పోతారు గ్యాంగులతో పోవాలంటే అస్సలు వద్దు ఎప్పుడు గాని మనం ఒకటే పోయేది ఉంటేనే మేలు ఇప్పుడు మనమే ఒక నాలుగురు విను మనమే ఇప్పు ఇప్పుడు ముగ్గురు నలుగురు ఉంటే మనకి ఎన్ని గొడవలు అయతయి అలాంటిది ఇల్లు ఇరవై ముప్పై మందిని వేసుకోని పోయినారఅనుకో ఎ ఎన్నిగోడవలు వస్తాయి
పే మే ముందు ఫోని మే అంతమంది చూద్దాం
చూద్దాంలే కానీ అబ్బాయిలు పోతారు మ్యాగ్సిమం
ఆ వాళ్ళు పోతారు గర్ల్స్ లో
గర్ల్స్ లో పక్కా ఫిక్స్ అయిందని కొంతమంది చెప్పినారు
హు
ఉ
చూద్దాం
చూద్దాం అది కూడా
ఎంతమంది పోతారు ఎంతమంది డ్రాప్ అయిపోతారు ఆ టైంకి
ఆ నేను పోవాలని ఉన్నా కూడా నాకు ఫస్ట్ ఇవే ఆలోచిస్తా అబ్బాయిలు వస్తున్నారు ప్లస్ గొడవలు అయితాయి అలిగిపోతారు అటొక దిక్కు ఇటొక్క దిక్కుపోత తరు ఇంకెవరైన్నా చూసినారు అనుకో నేను అమ్మాయిలతోనే చెప్పిపోయినా కూడా ఏమంట ఉంటది ఇంట్లో మా అత్త పని చేస్తుంది అడా మా ఇన్ మా వీధిలో వా తా అక్కడే ఉంటారు ఇంగ చూసినానుకో ఈ పిల్ల ఇంత మంది గ్యాంగ్ ఏసుకొచ్చిధనుకో మా నాయన ఏమంటడు అవసరమా నీకు అంటడు అవస రామా ఇంకా అదొకటి అటెండెన్స్ వేర లేదు నాకు
ఆ అది వే అది మళ్ళా ఉండాలా
ఆ సెవెంటీ ఎయిట్ లో ఉంది ఇంక తగ్గిపోయింది అనుకో ఎందుకు బార్డర్కి వచ్చి నేర్చుకునేది
ఆ
ఆల్రెడీ త్రీ డేస్ హాలిడే పెట్టినా కాలేజ్కి రావాలని వస్తే నాకు ఫుల్ బాడీ పెయిన్స్ ఇంకా నైట్ అంతా అందుకు రాలా
నేను నిన్న వచ్చేదానికి నాకు నీరస పడిపోయిన నేను ఫుల్గా అసలు లేలేకపోయినా అందుకు నిన్న రాలా
నేను నువ్వు కూడా పోతాన్నావేమో అనుకున్నా పోతానని చెప్పన్నావు కదా
నేను క్లారిటీగా చెప్పలేదు కదా పోతాననీ మీకు తెలియకుండా ఎందుకుపోతా
ఉ నేను నా మధ్యాహ్నం మెసేజ్ చేసినారు పోదాం రానే మూసుకం పోదాం రానే మొన్నే పోయిచ్చిన నా వల్ల గాదు నేను రానని చెప్ప నా రామే ప్లీస్ అనే ప్లీస్ అన్నా కూ మా ఇంట్లో ఒప్పుకోర్లేన్న మొన్న పోయెచ్చి మా ఇంట్లో ఎట్ట ఒప్పుకుంటర
మ్మ్ అంతే ఒప్పుకోరు
మొన్నే కదా బోయినావు ఆ అది వేరే డబ్బులు ప్రాబ్లం ఒకటి
ఆ స్వామి వళ్ళ ప్రాబ్లంలె ఇది మాత్రం
మ్మ్
డబ్బులు మాత్రం బలం
ఎంత ఖర్చు ఉండదు అన్నా కూడా ఖర్చు వచ్చి పడుతుంది ఫస్టె
మ్మ్ మా తమ్ముడికి ఇప్పుడు లక్ష ఎత్తుకోబోవాలంట మే
ఎందుకు ఫీజ్కా
మ్మ్
మరి అదే కదా మనం ఎ ఇబ్బంది పడేది కాకుండా పాపం ఇంట్లో వాళ్ళని వాళ్ళదే అడిగి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాల
ఆ ఈ రోజు డబ్బులు గూడా నేను ఎక్కువ వద్దు మహా అంటే రెండు వందలు లేదా మూడు వందలు ఈ సాలు అని చెప్పినాను ఎక్కువ కుడా తెచ్చ్
నాకు గూడా నేన్ గూడా ఇచే ఇంట్లో ఇచ్చేర్లే నేను గూడ గమ్మున ఏమ్ అడిగేది లేదు నేను ఎవరు అడిగేలే ఖర్చు పెట్టేది మానేసిన ఫస్ట్ బయటికి బోను ఖర్చు పెట్టను
ఆ మళ్ళీ ఏమో వాళ్ళు ఐదు వందలు ఇచ్చినారు ఎత్తుకొమో మళ్ళా మళ్ళా లేకుండా చూసుకొని వాడుకో అని
హ్మ్
నిన్న ఉండే వాళ్ళం ఉండకుండా మళ్ళీ ఎగ్జిబిషన్ పోయినము ఆడ ఒక ఐదు వందలు బొక్క
ఏం ఎగ్జిబిషన్ ఎక్కడ
అవతార్ ఎగ్జిబిషన్
ఆహ అది ఎడ ఉందే
రాయచ్చుట్లో
ఆహ
పెట్టిన్నారు ఆడి ఒయినం వేరే పాప పోదం క పొదం క అంటంటే పోతిమి ఆడ బొక్క అయిన్ డబ్బులు
మ్మ్
ఎనస టైంఇంగో
ఉంది నా ఎనక
మ్
నేను ఇంకా ఈ రోజు ఇంటర్నల్ పెడతారేమో అనుకున్నా
పెడతారంటమే
ఎప్పుడు
ఎప్పుడో తెలీదు బట్ మా సార్ అయితే ఇప్ప ఎండబల్యూప్ప
ఇక నెక్స్ట్ వీక్ మాక్సిమం అన్ని ఇంటర్నల్సే
ఉండేదే రెండు రెండు ఇంటర్నల్లు ఉంటాయి అ
ఆహా నెక్స్ట్ వీక్ రెండు ల్యాబ్లు ఉంటాయి
రహా నెక్స్ట్ వీక్ ఉండదు ఆ నెక్స్ట్ వీ
ఎందుకు ఎందుకు మే
చెప్పినారు
అవునా
ఉం లేరు అంటే అవును నెక్స్ట్ వీకే కదా లాస్ట్ మర్చిపోయన ఆ నెక్స్ట్ వీకే లే సిక్స్ ఈ సారి మిడ్డు బాగాచ్చినాడు మిడ్డు బాగాచ్చినాడు గ్యాప్లు డేట్లు హ హ సిక్స్ ఎయిట్ టెన్ లేవెన్
అవునా ఎప్పుడు ఒదిలినారు మీ
వచ్చింది గ్రూప్లో జూడలే
సిక్స్ ఎయిట్ టెన్ లెవెన్ మిడ్డా అంటే ఫైవ్ డేస్ కాలేజ్ ఉందా
హా
ఫైవ్ డేస్ కాలేజ్ ఉందా మంత్ లో
ఆ
అట్టయితే అటనెన్స్ ఈజ్గా వచ్చేస్తుందిలే ఆ ధైర్యంతోనే లీవులు పేడుతున్నారు వీల్లు
అదే ఆహా కాలేజ్ గాదు నిత్య ఎక్సామ్స్ కి గ్యాప్ వచ్చింది ఈ సారి
అంటే మనకు మిడ్ ఎప్పుడు అని అడుగుతున్నా
సిక్స్ ఎయిట్ టెన్ లెవెన్
ఎక్స్టెర్నల్ ల్యాబు
ఎక్స్టర్నల్ ఆ నెక్స్ట్ వీక్ ఉంటాయి మిడ్ అయిపోయినాక
ఆ అంటే మనకి ఏప్రిల్ మొత్తం ఎగ్ ఎగ్జామ్సే ఉంటాయి
ఉం ఏప్రిల్ లాస్ట్కి అయిపోతాయి చదవాలమే ఏం రాదంటే లాస్ట్ మిడ్లో లాస్ట్ మిడ్లో దగ్గినోడి ఇ సారి సెకండ్ మిడ్లో తెచ్చుకోల్లా
ఆ ఇంగేమే
చెప్పాల నేను ఇంగ తినేదానికి పోతా
ఎప్పుడు అప్పుడే సైరన్ మోగిచ్చినారా
మోగీలా మోగిస్తారు
ఎప్పుడు
ఇంకొక ఫైవ్ మినిట్స్కి వచ్చేస్తుంది ఫైర్
ఎందుకు అంత ఫాస్ట్ లో పోవడము
సెవెన్ కే
ఆ కొంచెం లేటుగా పోతే ఏమైతుంది
మన్ లాగా నీట్ గా ఉండదు ఫస్ట్ లో పోతేా బాగా పెట్టుకోవచ్చు
హు హమ్
ఉం సరేలే అయితే
ఉంద అట్లే
యా ఉం బాయ్